విన్ ట్లి
నాకు వినిపిస్తుందిందండి నా వాయిస్ వినిపిస్తుందా మీకు
మాటలు స్పష్టంగా వినిపిత్తు న్నాయండి మాకు
అవునా అండి
తీన్నరండి
ఏం లేదండి ఇప్పుడే భోజనం చేసా అండి
అమ్మ మీరు ఈ పనులు కూడా ఎత్తరా అండి
అండి
అవునండి. మీ మీకు మీ మీ దగ్గర ఎవరైనా టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారా అండి
ఆ ఉన్నారండి ఎందుకు
కాదులే గాని ఇంగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నరా అండి
ఆ ఉన్నారు
పారుల్ యూనివర్సిటీ వాళ్ళు వోచ్చి మా దగ్గర వోచ్చి పొయ్యిర్రు అన్న మాట వాళ్ళ దాంట్ల జాయిన్ చేయాలంటే తొంభై శాతం పర్సంటేజ్ ఉండాలి.
ఆ
అయితే ఫ్రీగా వాళ్ళు పారూల్ యూనివర్సిటీ తీసుకపోతరండి గుజరాత్ తొంభై శాతం ఉన్న వాళ్ళకే ప ప వస్త స్తార్ అనమాట కాలేజ్ కి ఎలిజిబుల్
ఆహా కాలేజ్లో జాయిన్ ఆ జాయిన్ అవ్వడానికా అండి
ఆ జాయిన్ కావడానికి అర్హులే నైన్ంటీ పర్సెంట్ రావాలండి. మీరు తొంభై శాతం ఎవరైనా ఉంటే చెప్ చెప్పండి. నాకు చెప్పమన్నారు ఎవరైనా పిల్లలు ఉంటే
సరే అండి నేను కనుక్కుంటా
కనుక్కోండి. మళ్ళీ నాకు చెప్పండి ఏదైనా విషయం కాల్ చేసి రేపు
ఆ చెప్తా అండి
అవునండి మీక్ మీ ఇంట్ల టీవీ ఉందా అండి
లేదండి మా ఇంట్లో ఎవరు చూడారండి.
అవునా మా ఇంట్లో టీవీ బలగొట్టిరండి
అలా ఎలా ఎవరు పలగొట్టారండి
నాకే కోపం వచ్చి తలకాయ మీద నిన్ తలకాయ మీద ఎత్తేసుకుందాం అనుకున్నా కానీ కిందికెత్తేేసినా అనమాట ఫో టీ వీ ని
అయ్యో అలా ఎవరైనా పడేస్తారా అండి మీరు
చాలా కోపం వచ్చిందండి ఒక అబ్బాయి మీద ఇగ అబ్బాయి మీద కోపం అంతా దాని మీద తీచిఆ యాభై వేలండి మా ఇంట్ల స్నేహితురాలు స్నేహితుడు స్నేహితుడు అండి ప్రాణమిత్రుడు అయినా కాలేజ్ కి రా ఫ్రెష్ ఫంక్షన్ ఉంది అంటే నేను రాను అని అన్నాడు నా కోపమొ గ్రూప్ ల కెళ్ళి కూడా ఎగ్జిట్ అయినా అండి వాట్సాప్ గ్రూప్లా
అవునా అండి ఒకరి మీద కోపంతో వస్తువు ఎలా పలగ్గొట్టారండి మీరు అలా ఉండదు కాని వాళ్ళ పరిసి స్థితి కూడా అర్థం చేసుకోవాలి కదండి మీరు
కున్నా కాబట్టి మళ్ళా బతికే ఉన్నా అండి లేకపోతే ఎప్పుడూ చచ్చిపోతును అర్థం చేసుకోకపోతే ఎందుకంటే నాకు అబ్బాయంటే చాలా ఇష్టమండి రాఖీ కట్టొదు అనుకున్నా అండి కాని మా స్నేహితులు అందరూ కలిసి రాఖీ కట్టిపిచ్చిర్రండి నా చేతిల
మీరెక్కడుండి మాట్లాడుతున్నారండి
ఇంట్లోనే ఉన్నా అండి నా కిం భయం అండి
క్కన మీ తల్లిదండ్రులు లేరా అం
అ వాళ్ళుంటే ఏమైతదండి నేను తప్పేం మాట్లాడతలే అంటే నేను రాఖీ కట్టాలనుకోలేదు అయినా కాని మా స్నేహితులు నలుగురు అమ్మాయిలు కలిసి రాఖీ కడతావా కట్టవా అన్నట్టు మాట్లాడిర్రనిగ కట్టేసినా అండి కానీ ఆయనకి పిల్లుంది లేండి నాకు ద్దులేండి అయినా
మీకు ఉన్నార మీకు ఉన్నారా అండి
న్నారండి నాకు చాలా ఇష్టమైన ఒక అబ్బాయి ఉన్నాడండి ఆయన కోసం ఒక చెట్టు కొందాం అనుకుంటానా గులాబీ చెట్టు
గులాబీ చెట్టు జాతీయ పార్టీ కలర్ అండి
అవునండి అయితే మీకు తెలుసా అండి అందరేమో ఒక్కొక్క గులాబీ పువ్వు ఇస్తారు కదా నేను చెట్టునేే చేద్దాం అనుకుంటున్నా మా మా నాకు తెలిసిన ఇష్టమైన అబ్బాయికి
ఓ
ఇది కరెక్టేనా అండి ఇయ్యడం కరెక్టేనా
ఈ చె చెట్టెలా ఇస్తారండి
చెట్టు చేతికిస్తానండి లవ్ యూ అనేది ఒకటి చెప్తా అండి దీని ప్రేమిస్తున్నాను నిన్ను అని
మీకు చాలా ధైర్యం ఎక్కువండి
ఆ మరి నాకెందుకు భయం అండి ఆయన వదిలేసిండనుకో అప్పుడు నేనే చచ్చిపోతా అండి అందుకే నేను ఇప్పుడు నేనేం బాధపడతలేను ఏదైతే అది ఐతదది మా నాన్నగారికి చెప్తా అని కూడా ధైర్యంగున్నా అండి ఇక ఇప్పటి నుంచి
ఇంట్లో వాళ్ళకి చెప్పేంత ధైర్యం ఎ
ఇప్పుడు చెప్తున్నా కదండి మా అమ్మ ముందల్నే మా నాన్న ముందల్నే రేపు చెప్తా చూడండి
మీ అమ్మగారి ఏదో ఊరికే పర పరాశకంగా అంటున్న అనుకుంటు
పా కా అండి అట్లున్న కాబట్టే నేను ఇంత కూల్గున్న అండి లేకపోతే నేనులో నా బొందనే
ఇదే నిజమని తెలిస్తే తాట తీస్తారండి.
తాట కాదండి. ఇట్ల రానియ్యారండి బయటికి వెళ్ళగొడతారండి
ష్.
నేను ఇంకా తెల్సా అండి మీకు మా మా మా స్నేహితులతో పోయినప్పుడు ఒక కళ్ళు తాగనా బీర్ తాగనా అన్ని తాగిన అండి
అవునా అండి ఇప్పుడు మీ నాన్నగారు వస్తే మీ పరి ఇప్పుడు మీ ఇంట్లోకి మీ నా న్నగారొస్తే మీ పరిస్థితి ఏం కున్నారా అండి
కాదులేండి మా నాన్నగారు ఏం అనరన్నమాట. నేను నేను ఏం తప్పు చేయనని నాకు తె మా ఇంట్ల తెల్సు
ఓకే అండి
మీ ఇంట్లో మీకు నమ్మకం లేదా అండి మా ఇంట్లో నమ్మకం ఉంది నేను ఎట్లా ఇంత మాట్లాడినా కూడా ఏ అనరు మా ఇంట్లా
ఎంత నమ్మకం ఉన్నా ఏదొ ఒక విషయంలో ఏదో ఒక విషయంలో తాట తీస్తారండి
ఇప్పుడు నేన్ గుడా అండి నేను ఎవరితో మాట్లాడితే ఎవరితోటి మాట్లాడుతున్నావ్ అంటారండి
అదే అండి జాగ్రత్త బైట్ ట జనాలను చూసి భయంతో జాగ్రత్తగా ఉంటారండి
అమ్మో మా ఇంట్లయితే ఫుల్ చెప్తారండి. కాలేజ్ పోయేటప్పుడు కూడా నువ్వు అబ్బాయిలతో మాట్లాడకు అమ్మాయిలతోటే ఉండు స్నేహం చెయ్యక అబ్బాయిలు మంచోళ్ళ కాదంటారండి మా ఇంట్లోల్లు
అవునా అండి
మిత్రులందరూ అబ్బాయిలని తెల్వదండి మా ఇంట్లోలకి
సరే ఒకసారి ఇప్పుడు మాటల్లో మాట చెప్పి చూడండి
చెప్పినా అండి
ఏమన్నారు.
ఏమన్లేదండి ఇగ ఈ ఏం కాదులే సరే ఇప్పుడు మీర్ పెళ్లైనంకయితే మాట్లాడకు ఇప్పుడైతే మాట్లాడుకో అంటారు.
ఓహో అలాంటి ఆప్షన్ గుడ
ఉంటదండి మా మళ్ళ నా జ నా చరిత్రలో అలాంటివి కూడా ఉంటాయన్నమాట అవ్నండి మీకు చందమామ చూసుకున్నారా చందమామని చూసిన్రా అండి ఆ చందమామని ఇయల చూస్ గా రోజు ఆ నేను రోజు చూస్తా అండి
దాంట్లో విశేషం ఏముందండి
అంటే నేను చూసేది చందమామని కాదండి నాన అద్దంలో నా మొఖం చూపించుకుంటా అండి అదే నా చందమామ అన్నమాట
ఇది మరీ ఎక్కువగా లేదేంటండి మీ మీ మీ మీకు
డి
మీకు ఏ మాత్రం కూడా ఎక్కువయినట్టు అనిపించట్లేదా అండి
కొంచెం ఎక్కువనే అయింది కానీ అవునండి మీకు ఈ తెలుసా అండి ఈ విషయం
ఏం విషయంమండి
ఎర్రటివన్నీ రక్తం కాదు ఎర్రటివన్నీ ఏమంటారు పుచ్చుకాయ రసం అంట అని అంటారంట తెలుసా అండి మీకు
తెలియదండి
తెల్లటివన్ని ఏమో పాలు కాదు తెల్లటివన్నీ పెరుగు కూడా కావచ్చు చ్చు కదా అని అంటారండి కొటేషను
ఎప్పుడు విన్నట్టు గుర్తులేదండి
ఏమో అండి నాకుడా తెల్వదు మీ అమ్మగారిని అడగండి ఇలాంటి కొటేషన్లు నేర్పిస్తారు మీకు
కనుక్కొని చెప్తాండి
కనుక్కొని చెప్పండి నాకు నేర్పించండి సామెతలు నాకు రావన్నమాట
ఓకే అండి
అవునండి మనం ఎక్కడికైనా పోదామా అండి లైక్ క యాదగిరిట్ట స్వర్ణగిరి పెద్దమ్మ తల్లి టెంపుల్ తీసుకుపోతా అండి
ఆ వెళ్దాము
వెళ్దాం ఒక రెండు రోజులు పోదాం మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు మా నాన్న వాళ్ళు అందరు వద్దాం పోదామం డి
సరే అండి మీకు దారి తెలుసా అండి
దారి తెల్వపోతే ఏముందండి దారి మన ఫోన్ ల దారి ఉంటదండి అదొ ఒక ఆప్షన్ మీకు తెలువదా
తెలుసు కానీ ఫోన్ ఫోన్ని నమ్ముకోకుండా పోవడం
ఆ నాకు తెలిసిన వాళ్ళు అయిన నేను చిన్న అప్పటి నుంచి నాకు అలాంటి అలవాటే లేండి అలాంటి ప్రయోగాలు చేస్తా ఉంటా అనమాట
కార్ లో కను కొన్ని వెళ్ళడమా అండి
దు నేను ఆటోలో పోతుంటే అడవిలకి బోయినా అండి గొంతు పీసుకుదాం అన్నదండి మా ఫ్రెండ్ ఒక ఆమె
ఎవరిదండి
ఆటో డ్రైవర్ దండి నాది కాదు ఆయన మరి కొంచం తేడా తేడే చేతడేమో అని భయం అయింది ఇంకా చంపేద్దామ అని అంటాంది ఆ మేమొ
చాలా క్రూరంగా ఉందండి ఆ
ఎక్కువ ఎక్కువ తక్కువ చేస్తే మాత్రమే సంపుతా అన్నదండి లేకపోతే ఏమన్లే ఆమె మంచిదండి మీకు తెల్వ దండి ఆమె చాలా మంచిది మీకు అలాంటి అమ్మాయి చూస్తే మాత్రం అమ్మో ఈమెనా ఇంత అంత ఇంత మంచిదా అని అంటారండి మీరు
ఓహొ
మీ లైఫ్ లో ఇలాంటి అమ్మాయి కనిపి యలే కావచ్చు కాని నాకైతే కనిపించిందండి నా ప్రాణ మిత్రురాలు అన్నమాట ఆమె
మీరు అదృష్టవంతులండి అంత మంచి వాళ్ళు దొరకడం మాకు ఉన్నారంండి చాలామంది స్నేహితులు
రండి
కొంతమంది ఉంటారండి
కొంతమంది అంటే అబ్బాయిలా అండి
లేదండి అమ్మాయిలే అండి
అమ్మాయిలేనా ఓకే చెప్పండి
మంచి వాళ్ళండి ఒక్కొక్క
మంచి వాళ్ళుంటర మంచి వాళ్ళన్ కాదు అంటార నాకు అర్థం అయితలేదు
మంచి వాళ్ళు ఉన్నారంండి ఒక ఒక మనిషి ఒక్కొక్క వింతగా ఉంటారు కానీ అందరూ మంచి వాళ్ళండి
అవువును అవునండి మీరు మంచి వాళ్ళు అంటురంటే వాళ్ళ కంటే మ మంచి వాళ్ళు మీరండి అడి
ఓహో ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్కరు నేర్చుకోవచ్చండి ఆ అందరు తిన్నారండి మీ ఇంట్లో మీరు భోజనం చేశారండి
తినలేదండి ఇప్పుడే ఉప్మా అవుతుంది ఇక తినాలండి మా ఇంట్లో
ఎందుకండి మీరు అన్నం తినరాా అండి ఇంకా
మధ్యాహ్నం దిన బుద్ధి మధ్యాహన అన్నం తినబద్దు అయితే ల్యాండి అయితే నేనే వేడి వేడిగా తిందామా అమ్మ అంటే చేసిరనమాట
నేను పొద్దున్న నుండి ఇప్పుడే తిన్నా అండి
ఇంకేంట అండి మీరు ఏం చేస్తారాండి ఉద్యోగం చేస్తరా ఏమైన్నా చేస్తార కోచింగ్ అట్లా
చదువుకుంటున్నా అండి నేను ఇంకా విద్యార్థి నేను నేను ఇంకా చదువుకుంటున్నా అండి
చదువుని ఇంకా కొంటనే ఉన్నరా అండి ఫ్రీగా తీసుకోరా మీరు
కొనట్లే అండి చదువుకుంటున్నానండి
అనుకున్నాండి
లేదండి
నాకు కొంచెం చౌవులు పని చేస్తలేవండి చౌవు ఆపరేషన్ చేయించుకోవాల అనుకుంటా అండి నేను
అవునా
ఇప్పటికే కళ్ళ ఆపరేషన్ అయిందండి మళ్ళా తర్వాత బ్రెయిన్ ఆపరేషన్ కూడా ఉందండి నాకు ఇంకా సరే అండి మరి -
సరే అండి
ధన్యవాదములండి మీకు
మీకు ధన్యవాదాలండి